హలో ఎలా ఉన్నావు రా ఎలా ఉన్నావ్?
మ్ బాగున్నాను, నువ్వెలా ఉన్నవ్?
ఆ పర్ల బానే ఉన్నా. ఏం లేదు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదాం అని మాముల్గనే ఫోన్ చేసా.
అవునా అండి ఏంటి అంత ముఖ్యమైన విషయం చెప్పు.
ముఖ్యమైన్ది కాదులే గాని నార్మల్ గనేలే ఏదో అదే హోలీ పండగ వస్తుంది కదా దానికి నువ్వేమన్న రెడీగా ఉన్నావా ఏంటి అనేది మాట్లాడదామని కాల్ జేసాలె
ఆహా అవును నేను చాలా ఎక్సైట్మెంట్గ ఉన్నాను నాకు పండగ అంటే హోలీ చాలా ఇష్టం
నాకు అంతేరా ఈ సంవత్సరం నీ ప్లాన్స్ ఏంటి, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నావ్ మరి
పెద్దగయితే ఏం లేదు ఆ అపార్ట్మెంట్లొ ఉండే వాళ్ళతో లేేబర్తో అందరితో కలిసి కలర్స్ ఆడుకుంటాము మరి నీ సంగతి ఏంటి
నేనీసారి మా సొంత ఊరు వెళ్తున్నాన్రా పో మా ఫ్యామిలీ అందరూ కలిసి ఒక అందరు అక్కడికే వస్తారు గేట్ దగ్గరికె
ఓ అలా అయితే చాలా బాగుంటది కదా అందరితో కలిసి పండగ జరుపుకుంటే ఆ కిక్కే వేరుగ ఉంటది
అవును రా మా ఆంధ్రకేలి చాలా టేస్ చ టేస్టిగుంది గుజ స్వీట్ చేస్త మీ ఇంట్లో ఏం స్పెషల్ ఫుడ్ చేస్తారు
ఆ మా ఇంట్ ఇంట్లో మా అమ్మ బొబ్బట్లు ఇంకా పాయసం చేస్తుంది ఆ స్వీట్స్ కోసమే నేను ఏడాదంత ఎదురు చూస్ కుంటూ ఉంటాను
అబ్బా వింటుంటోనే నోరు వూరుతుంది సరేన్ని ఈసారి ఎలాంటి రకాలు వాడుతున్నావేంటి నీ దగ్గర నీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తుందిరా ఎందుకనీ ఏమన్నా వర్షమేమన్నా ఉందా
లేదు ఇప్పుడు ఓకేనా
మళ్ళీ మాట్లాడు ఒకసారి
ఇప్పుడు ఓకేనా
ఆ ఇప్పుడు ఓకే ఇందాక బాగా డిస్టర్బెన్స్ అయిందిరా నేనింకా కరెంట్ ఏమన్న పోయిందేమో సిగ్నల్స్ ఏమన్న పోయినయేమో అనుకుంటున్
ఆ కరంటెం పోలేదులే ఆ ఈసారయితే నాచురల్ రంగులు మాత్రమే వాడుతున్నాం రా కెమికల్స్ రంగులు వాడితే స్కిన్ పాడైపోతుంది కదా మళ్ళీ కళ్ళక్కుడా అది మంచిది కాదంట
చాలా మంచి అలవాటురా పోయిన సంవత్సరమే నా ముఖానికి పూసారు అది వెళ్డానికి మూడు రోజులు పట్టింది నాకు
ఆ బాధ వర్ణించే తీరండి మనం అందుకే మన సహజమైన గులాలు పడుత్ అలాంటివి చేసుకోవడం సేఫ్ చిన్న పిల్లలు కూడ హ్యాపీగా ఆడుకోవచ్చు వాటితో
మీరు వాటర్ బెలూన్స్, వాటర్ గన్స్ ఇవి కూడా ఏమైనా వాడతారా
ఆ చ్
ఆ చిన్నప్పుడు బాగా ఆడేవాళ్ళం గాని ఇప్పుడు మేము నీళ్ళని వృధా చేయోద్దులే అనేసి కేవలం పొడి రంగులతోనే అలా డ్రై హల్దీ అనేసి అలా చేసుకుంటున్న హోలీ అనేసి
కరెక్టే ఈ రోజుల్లో నీటి కొరత చాలా పెద్ద సమస్య పండగల నీటి చేయకకోవడమే నాకు మంచిది మీ దగ్గర సెలబ్రేషన్స్ ఎలాగ ఎన్ని గంటలకి ఎలా ఏంటి
ఆ ఏముంది సాధారణంగా అయితే ఉదయం తొమ్మిది గంటలుగా మొదలు పెడతారు మధ్యాహ్నం వరకు మంచి పాటలు డ్యాన్సులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం ఇదే పని పెద్ద సౌండ్ స్పీక్ సిస్టమ్ కూడా తెస్తారు రంగుల మధ్యలో డ్యాన్స్ చేస్తుంటే వచ్చే మజానే వేరుగా ఉంటది
నిజమే హోలీ అయిపోయాక ఆ రంగులు కడు కోవడమే చాలా కష్టమైన పంట అక్కరిద్ద్దిన కాల వసలు వదలదు
దానికి ఒక చిన్న టిప్ చెప్తాను విను రంగులు ఆడుకోవడానికి వెళ్తే ముందే ఒక టికి
జుట్టుకి కాస్త కొబ్బరి నూనె రాసుకో అప్పుడు రంగులు చాలా ఈజీ ఈజీ గబోతాయంట
అరే మంచి ఐడియా ఇచ్చావు రా ఈసారి ఖచ్చితంగా అలాగే చేస్త అన్నట్టు హోలి ముందు రోజు రాత్రి ఫోన్ పే చేస్తారా
ఆ చేస్తార్రా ఊరి భోజనంలో అందరు ఒకే చోట చేరి వంటలు వేసి పూజలు చేస్తారు కానీ అసలు హోలీ పండుగ వెనుక ఉన్న లైన చరిత్ర ఏంటని నీకు పూర్తిగా తెలుసా
తెలుసు రా ముఖ్యంగా ప్రహ్లాదుడు హిరణ్య కశిపుడు ఎప్పుడు మరి హోలి కం అ దీనికే ప్రధాన కారణం హిరణ్య కశిపుడు అనే రాక్షస రాజు తన కొడుకైన ప్రహ్లాదుని విష్ణు భక్తులు అయినందుకు చంపాలనుకుంటురు
ఆ అవును అందు కోసమే అంతాను తన చెల్లి పోలిక సహాయం తీసుకున్నాడంట కదా
కరెక్టే హోలీ కూడా ఒక వరం ఉంటుంది ఆమె మంటలు
ఆ ఈ రోజు
చేయలేవు అందుకే ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకని ఆమె వల్లో కూర్చుంటుంది కానీ ప్రహ్లాదుడు విష్ణు భక్తుడి వల్ల హోలిక మండల్లో కాలి బూడిద అవుతుంది ప్రహ్లాదుడు మాత్రం క్షేమంగా బయటపడతాడు
ఓ అందుకే హోలిక పేరు మీదు గాని ఈ పండుగ హోలీ అని పిలి వచ్చినట్టుంది కదా చెడు పై మంచి సాధించిన విజయానికి గుర్తింపుగా ఈ ఆ రోజును రాత్రి కామదహనం చేస్తారు
ఆ నిజమే రా కేవలం మీ కతే కాదు రామకృష్ణుల ప్రేమ గుర్తు గా కూడా హోలీ జరుపుకుంటారు తెలుసా మీకు అది ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోనే పర బృందనంలో హోలీ చాలా ఫేమస్ అంట చిన్నప్పుడు కృష్ణుడు నల్లగా ఉండేవాడు కదా రాదేమో చాలా తెల్లగా ఉండేది దాంతో కృష్ణుడు తన రంగు గురించి బాధపడుతూ యశోదమ్మ నువ్వు వెళ్ళి రాదమ్మకానికి. నీకిచ్చిన రంగు, పూసే అని చెప్పిందంట. అలా రంగులు చల్లడం మొదలైంది.
అరే ఎంత మంచి కథో, అందుకే హోలీ అంటే ప్రేమను. ప్రేమానురాగాలకు ప్రతీకా అని కూడా అంటారు.
అవున్రా ఇంకొక కథ ప్రకారం శివుడు తన తపస్సు భంగం చేసినందుకు. కామదేవున్ని తన మూడో కన్ను తెరిచి భస్మం చేస్తాడంట. ఆ తర్వాత మన్మధుడు. భార్య రతిదేవి ప్రార్థించడంతో. శివుడు కర్ణిస్తాడు ఆ రోజు కూడా హోలీ రోజే అని నమ్ముతారంట.
అబ్బా ఒక హోలీ పండగ వెనక ఇన్ని రకాల కథలు. చరిత్రలు ఉన్నాయన్నమాట. రంగులు పూశాక అందరూ ఒకేలా కనిపిస్తారు కదా. అక్కడ కుల మతాలు. ధనిక పేద లాంటివి ఉండవు. గాజి మనం పెద్దవాళ్ళు ప్రతి పండుగ వెనుక ఒక మంచి సామాజిక. సందేశాన్ని ఉంచారు.
ఉ
ఉ అరే ఈ ఊరి నుండి ఎప్పుడు వచ్చావు నువ్వు. హోలీ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి మరి.
నిన్న వచ్చాను రాత్రే ఊర్లో హోలీ చాలా అద్భుతంగా జరిగింది. మరి మీ హోలీ ఎలా జరుగుతుంది.
ఆ ఇక్కడ కూడా చాలా బాగుందిరా కానీ నువ్వు వెళ్ళిపోయావని నేను. ఇంటర్నెట్ లో హోలీ గురించి మరిన్ని. ఆసక్తికరమైన విషయాలు చదివాను. భారతదేశంలో వేరు వేరు ప్రాంతాల్లో హోలీని ఎం త భిన్నంగా జరుపుకుంటారు తెల్సా. ఉత్తరప్రదేశ్లోని బాన్సా అనే ఊర్లో. తత్మార్ హోలీ అనేసి అంటారంట అక్కడ మహిళలు పురుషులలను. కర్రలతో సరదాగా కొడతారు పురుషులు తమను. తాము కాపాడుకోవాలి.
అవునా వినడానికి చాలా కొత్తగా ఉంది మరి మిగతా రాష్ట్రాల్లో.
ఆ పశ్చిమ బెంగాల్. లో దీనిని డోల్ జాతర, లేదా. వసోత్సవం అని పిలుస్తారంట. అక్కడ శాంతనికేతన్లో సాంప్రదాయ వృత్యాలు పాటలతో చాలా ప్రసిద్ జరుగుతుందంట అలాగే ఈ పంజాబ్ దాంట్లో అయితే. పోలా మహో ల్లా అంటారంట ఇక్కడ. అక్కడ సిక్కులు తమ యుద్ధ నైపుణ్యాలను. మార్షల్ ఆర్ట్స్ ని ప్రదర్శిస్తారంట
అబ్బా ఒకే పండుగ కానీ. మన దేశంలో ఎన్ని రకాల సంస్కృతులు. నిజానికి హోలీ పండుగ వెనుక కేవలం పురాణాలు మాత్రమే కాదు. సైన్స్ కూడా ఉందని నీకు తెలుసా
సైన్స్ రంగులు చల్లడంలో సైన్స్ ఏముంటుందిరా
ఉందిరా హోలీ పండుగ వచ్చేది వసంత కాలంలోనే శీతాకాలం ముగిసి వేసవికాలం ప్రారంభమయ్యే సమయం అది ఈ వాతావరణం మార్పుల వల్ల మన శరీరంలో బద్ధకం అలాగే గాల్లో బ్యాక్ క్టీరియా పెరిగి జ్వరాలు జలుబులు వచ్చే అవకాశం ఎ క్కువగా ఉంటది మనం హోలీకి ముందు రోజు రాత్రి చేసే కామ దహనం వల్ల చుట్టుపక్కల ఉండే గాలి వేడెక్కి హానికరమైన బాక్టీరియా చనిపోతుంది ఆ మంటని వేడి వల్ల ము మునుపటి శీతకాలపు బద్ధకం పోతుంది
అదే అవునా కదా మరి రంగులు పూసుకోవడం వెనుక కున్న రీజన్ ఏంటి
పూర్వకాలంలో రంగులను వేప ఆ ముదుగు పువ్వులు పసుపు చందనం వంటి ఆయుర్వేద మూలికలతో తయారు చేసేవాళ్ళు ఈ రంగులు ఒంటికి పూసుకోవడం వల్ల చర్మ వ్యాధులు రాకుండా ఉండేవాట కానీ కాలక్రమేనా మ నం న్యాచురల్ కల్చర్స్ ను వదిలేసి కెమికల్స్ ను వాడుతున్నం
కరెక్టగా చెప్పా సరే కానీ ఇందాక నువ్వు చెప్పినట్టు మీ అమ్మ చేసిన బొబ్బట్లు పాయసం నా కోసం దాచావా లేదా మొత్తం నువ్వే తినేసావా
ఏ నీ కోసం దచక నీ కోసమే ప్రత్యేకంగా ఒక బాక్స్ లో పెట్టి ఉంచాను పదమ్మ ఇంటికి వెళ్ళి తినొద్దాం రా మరి ఒకరోజు
మ్ బొబ్బట్లు అంటే అసలు చాలా అదృష్టం ఉండాలి కదా మీ అమ్మ చేతి వంట తింటుంటే హోలీ పండుగ డబుల్ ధమాకాగా అనిపిస్తది ఈ సారి మీ ఊర్లో కొత్తగా ఏం చేస్తున్నారు మరి
ఏముందిరా అ అంతే మాముూలుగానే కమ్యూనిటీ హోలీ ఏర్పాటు చేశారు పెద్ద పెద్ద మైదానాల్లో ఆడుకోవడం ఇంక ఇవే జరుగుతాయి చూద్దాం రేపు ఎలా ఉంటదో ఏమో సరేరా మళ్ళీ మాట్లాడుతా